రాసాయి రా ఎందుకండి మీ కట్ అయిపోయింది మీ కాలు
అలా కట్ అయిపోయినా అది
హమ్ మీరు మీ చెవి దగ్గర ఫోన్ ని ఉంచొద్దండి అలాగ ఏమైనా కట్ అయిపోయిందేమో
అవునాండి దీనికి స్పీకర్ గానీ ఏం లేదు సో అందుకు మేము చెవి దగ్గర పెట్టుకొని
అంటే కొంచెం మీ సౌండు ఎక్కువ పెంచుకొని అలానే మాట్లాడండి అంటే పెంచారంట స్టవ్ దగ్గర పెట్టుకుంటే ఆ ఎర్ర బటన్ ఆఫ్ అయిపోయిందంటే కాళ్ల ఎళ్ళిపోతుంది
అవున సరేనండి
ముందు మాట్లాడుకున్న మాటల్ని ఇప్పుడు మళ్ళా
కో కొనసాగిద్దామండి
చ్చదామా
ఆ సరేనండి
కొనసాగించండి మీరేమి పండు యొక్క రసాయనం తాగలేదు అని చెప్తూ ఉన్నారు చెప్పండి కొనసాగించి అండి
అలాగే నడుచుకుంటూ పోయినాము మధ్యలో అట్లా మా ఫ్రెండ్కి నాకు కొంచెం గొడవ వచ్చింది
ఊ
అట్లే గొడవ పడుకుంటా పోయినాము. మా ఫ్రెండ్స్ కూడా గొడవ పడతా అంటే దాన్ని సాల్వ్ చేసుకుంటా పోయినాము. దాని తర్వాత ఒక ఒక తా కూర్చొని దాన్ని సాల్వ్ చేసుకొని మళ్ళా. గిరి ప్ర్రదక్షణ ముగించేసినాం.
ఊ
గిరిప్రదిక్షణ చేసిన తర్వాత లాగా చివరగా ఒక కర్పూరం వెలిగించి
ఆ
గిరి ప్రదేశని మేము ముగించినాం మా ఫ్రెండ్స్ మా కంటే ముందుగానే ఆ గిరి ప్రదేశం ముగించుకొని ఒక ఒక దగ్గర కూర్చొని నిన్నాడు
మీ కోసం ఎదురు చూస్తూ ఉనిన్నారు
ఆ ఎదురు చూస్తూ కూర్చున్నారు మే మా గిరిప్రద నాది నా మా ఫ్రెండ్ది ఒక ఒక ట్వంటీ మినిట్స్ ఆలస్యమైనది అందుకు మాపు ఫ్రెండ్స్ మా కోసం వే చూసుూ కూర్చొని నిన్నారు ఎదురు చూస్త కూర్చొనిన్నారు దాని తర్వాత మేము రాగానే వాళ్ళు ఒక్కొక్కరు నిద్రపోతా ఉనిన్నారు దాని తర్వాత మేము మళ్ళా నెక్స్ట్ ట్రిప్ నెక్స్ట్ ప్లాన్ ఏమని ఆలోచించుకుంటా ఆ దాని గురించి డిస్కస్ చేసుకుంటా అక్కడ ఒక అర్ధ ఆ అర్ధ గంట సమయం అక్కడ వెయిట్ చేసాం దాని తర్వాత మ మేము వేసిన ప్లాను
విఫలమైంది.
విఫలమైంది. అందుకుగాను మిమ్మల్లా ఆ తిరిగి యధావిధిగా మేము రైల్వే యా రైల్వే స్టేషన్ కి చేరుకున్నాము. అక్కడ ఒక ఆఫ్ అక్కడకి వెళ్ళినంక మేము మా మొహం కడుక్ ఆ బ్రష్ చేసుకొని మొహం కడుక్కకొని రెడీ అయ్యం. రెడి అయినా ఒక పది నిమిషాలకు గాను ఒక ఇరవై నిమిషాలకు గాను ట్రైన్ వచ్చింది. వచ్చిన వెంటనే మేము టికెట్స్ తీసుకొని ట్రైన్ ఎక్కి కూర్చున్నాం. ట్రైన్ ఎక్కి కూర్చుని అట్లా అందరూ నైట్ రాత్రి సమయం అంతా గిరి ప్రదక్షిణ చేయడం వల్ల వాళ్ళందరూ అలిసిపో అలిసిపోయినారు అందుకు వాళ్ళు ట్రైన్ ఎ ఎ ఎక్కంగానే అందరూ హహ్ ని నిద్ర నిద్రపోతున్నారు. అలాగా అందరు నిద్రపోతూ తిరుపతికి చేరుకున్నాము. తిరుపతి చేరుకున్నా మేము అక్కడ ఒక హోటలో మేము తిన్నాము. తి తిన్నాక మళ్ళా రైల్వే స్టేషన్ చేరుకొని అక్కడ మళ్ళా మేము మదన్పల్లికి ట్రైన్ ఎక్కి వచ్చేసినాం.
అంతేనా
ఆ అంతేనండి మేము మా ప్లాన్ ఇది.
హా
ఊ మీరేమన్నా పోవాల అనుకుంటా మీరేమన్నా పోవాలనుకుంటూనార
నేను కూడా మొన్ననే వెళ్లేేసి వచ్చానండి ఇంక అక్కడికి పోవాలనుకోవట్లేదు.
ఆహా
ఊ
మీ ఫేవరెట్ ఫుడ్ ఐటెమ్ ఏదండి. ఆహార పదార్థం
చిత్రాన్నం అండి.
చిత్రన్నమా చి చిత్రనం మెలా చేయలో తెల్సా మీకు ఎళ పులి హ పులిహోర చేసేది తెలుసా, చిత్రాన్నం చేసేది వచ్చా.
మేము పులిహ పులిహోర మేము పులిహోర వేరేది, చిత్రాన్నం వేరేది, చిత్రాన్నం అంటే లెమన్ రైస్ పులిహోర అంటే మామూలుగా కొంచం కొంచెం ఆరెంజ్ కలర్ లో అంటే దాన్ని ఆ సండే అది
హ్మ్ ఉ తెల్సా అండి మీక్ ఎలా చే చేయాలో చిత్రాన్నం
మాకు తెలిదండి. అట్లా చెప్తే మేమ్
అంటే మీకు చాలా ఇష్టమైన పదార్థ దం కదా అది ఈ ఆహారంలో మీకు తెలియాలి కదా.
అది తెలీదు మా అమ్మ చేస్తా అంటే నేను ఎక్కువగా తినేద తినేవాడిని.
ఉ
ఉ వందుకోలా ఉ మీరు అలా ఏదో ఎలా ఎలా చేయాలో చెప్పితే మేము ఈసారి వినాలా
ఆ ఏం లేదండి. మీరు జస్ట్ అ అంటే టమాటలే హే కాదు ఆ ఎరగడ్డ హలో
ఆ
కోసుకోవాలండి.
ఆ
దాంట్లో ఇంకా ఆవాలు, కరివేపాకు అవన్నీ పక్కన పెట్టుకోవాలి. జీలకర్ర శనగి బ్యాల్లు అవన్నీ
హ్మ్
ఆయిల్ నూనె వేయాలి. పెనుములో నూనె వేసి ఆ ఎర గడ్డలు, కరివేపాకు కు జీలకరా, శెనగబియ్యం టమాటాలు వేస్తారో లేదా నాకు కూడా ఐడియా లేదండి.
అయినే మీకు రాదా మీకు రాదా అండి చేయడము.
అంటే నాకు జస్ట్ ఐడియా ఉందండి. చెయలేదు నేను ఎప్పుడు
ఆ ఇన్ని నేర్చుకోలేదండి. ఇంతవరకు
నా వంచులే వినన్ మీరు
ఆ
నాక వచ్చులేండి వినండి.
ఆ చెప్పన్
ఆ దాంట్లో ఇంక నిమ్మరసం వేసేసి, కొంచెం ఉప్పు వేసేస్తామండి. తర్వాత అన్నం ఉడుకు పెట్టుకుంటాం దాంట్లే కలిపేసా మండి అంతే చిత్రాన్నాం ఏ పచ్చిమిరపికాయలు కూడా వేస్తారండి. హ్మ్
అంటే మీరు అన్నంలే డైరెక్ట్గా కలిపేస్తారా లేకుంటే సపరేట్గా ఆ దాని గొజ్జు సపరేట్ చేసుకొని అన్నంలే కలుపుకుంటారండి.
అన్నం లే కలుపుకుంటామండి.
ఇంట్లో ఏమ్ చేయరండి.
ఏ అంటే మీరు ఎలా చెప్తున్నారండి.
అంటే మేము యాక్చువల్గా అంటే మేము రైస్ వేరుగా ఆ గుజ్జు వేరుగా చేసుకు
ఆ అదే నేం చెప్తున్నది గుజ్జు ఇప్పుడు నేను ఎర్రగడ్డలు అవన్నీ చెప్పాను కదా అందు లో నిమ్మరసం వేసామం యి అ ప్పుడు కల్పుకుంటాం ఆ కల్పుకొని అన్నంలోకి ఆ గొ ఆ గొజ్జు వేసుకుంటాం. లేదంటే ఆ నిమ్మరసాన్ని అన్నంలోకి వేసేసి ఆ గొజ్జునేస్తాం.
హ్మ్
రెండిట్లో ఏది చేసినా
హ్మ్ హు అంటే ఏది బాగా ఉంటాది అని!
నాకు తెలిసినంత వరకు గొజ్జులో నిమ్మరసం పోస్తేనే బాగుంటుందండి.
హ్మ్ హు మీరేది బాగ తింటారండి?
మ్మ్
ఏది బాగా చేస్తారు మీకు వచ్చిన వంటల్లో బా వచ్చిన వం ఏదీ
నూ కరోనా టైమ్ లో చేస్తానిననండి అప్పుడు నాకు ఒక ఐడి ఒక ఉంటానినింది. చెయ్యాలి ఇట్ల అంతా బాగా అనీ ఇప్పుడు దొంగ మారిపోయానండి నాకేం రావు అన్నీ మర్చిపోయినాను.
ఆ హా
పెట్టడం బాగొచ్చండి చెప్పమంటారా?
కాఫీ వచ్చునండి మాకు కూడా.
ఆ మీకు రాంది ఏదో చెప్పండి నేను నాకునే నేను అది చెప్తాను
ఆ
హ్మ్
మాకేందుకండి ఫుడ్
ఇప్పుడూ మీ
చెపితే మీరు ఇలా చి చేయండి చేసుకోండి అని చెపితే మేము దాన్ని ఫాలో అయ్యి
మీకు మక్రోని చేయడం వచ్చా అండీ?
మక్రోని అంటే ఏందండి?
మక్రోని అంటే మ్యాగీ లాగా ఉంటుందండి ఉడక పెట్టుకొని తింటారు అది కూ
అవునా లేదండి ఎప్పుడు చూల్లేదు.
తెల్లగా ఉంటుందండి గవ్వలు తెలుసా గవ్వలూ
ఆఆ గవ్వల్
ఆ అ వినే మక్రోని అంటారండీ.
అవునా అదేదో పాస్తా ఏదో సంథింగ్ అంటారండి దాని పేరు
పాస్తా వేరు మక్రోని వేరండీ
హ్మ్ హు
పాస్తా అంటే మీకు పొడువుగా వొస్తుంది గవ్వలంటే మ క్రోనీ హ్మ్ పాస్తా వేరు గవ్వల్ వేరు ఐ మీన్ గవ్వలు మ క్రోని ఒకటి పాస్తా వేరు
హ్మ్ అది బా జెస్తారండి మీరు
హ్మ్మ్
హ్మ్ హు ఎంచేపడుతదండి అది రెడీ చేయడానికి జెస్ట్ మ్యాగీలాగేనా మ్యాగి లాగేనా లేకుంటే ఇది వేరే రక
జ మ్యాగీ లాగానే అండి అ ది జ కాకపోతే ఆ మక్రోని ఉడక ఉడకడాని ఆ అదే ఉడకడానికి టైం పడుతుంది డా నార్మల్ ఉడక బెట్టడానికి టైం పడుతుంది సరే అండి పది నిమిషాలు అయిపోయింది బాయ్ అండి
హ్మ్ బాయియ్యండి